హలో
హలో
హాయ్ సింతావ్
ఆ అయి తె
ఎలా ఉన్నావ్?
నేను బావున్నా నువ్వు బావున్నావా
ఆ బాగున్నా ఏం చేస్తున్నావ్
ఉమ్ ఇలా తిని ఉడ్నే పడుకోని ఉన్నా, నువ్వు కాల్ చేస్నవ్. నువ్వేం చేస్తానవ్?
నేను కూడా ప్ పడుకోనున్న.
ఉమ్
చదువుకోలేదా ఏమి? టి సి ఎస్ ఎగ్జామ్ కదా?
అస్సలు బుక్కు కూడా ఓపెన్ చేయలేదు నేను.
అవునా, వెళ్తవా ఎక్జామ్ రాసేక్
ఆ నువ్వు?
నేను కూడా వెళ్తా ట్రై చేస్తా కానీ, మాకు కోడింగ్ ఉంటది కదా.
ఆ, మీది అప్పుడు రిజిస్టర్ కాలేదన్నవ్ కదా, అయిందా మరి ఎద్?
రిజిస్టర్ అయిందియా
అప్పుడు ఏదో రెస్యూమే అదంతా చెయ్లా నంటివి
ఆ అది అ అది అట్లోచ్చింది ఎందుకు కానీ, అదేమో రెండు కంప్లీట్ అని చూపిస్తుంది గ్రీన్ మార్క్.
మరయితే ఇంకొచ్చినట్టే కదా?
ఆ
ఇంకేంది డౌట్? ఉంటే ప్లేస్మెంట్స్ ల్లో క్షారడుగు అంతే.
ఏమో అడగలే, శ్రావణి క్కూడ అట్లానే వచ్చిందంది. ఉమ్ ఏమో, నాకేం రాయాలనిపియలేదు. ఎందుకంటే మాకు థర్టీ మార్క్స్ ఆడే పోతాయి. పైతన్ కోడింగ్ ఉంటది కదా? పెద్ద పెద్ద కోడింగ్లు ఇస్తారు. చూస్సా అప్పుడుకి కి ఇంక ఆప్టిట్యూడ్ యూ ఈ ఇవన్నీ ఉంటాయి ఆ దాంట్లో అన్నీ పర్ఫెక్ట్ ఏ చెయ్యలేం కదా
అవును మాకు కూడా ఆప్టిట్యూడ్ ఉంటది కానీ కోడింగ్ ఉండదు అంతే
మీకు కోడింగ్ ఒక్కటే ఉండదు మీకు మాకు అంతా సేమ్ ఉంటది
అంతే అవును
ఊ ఈరోజు మా కాలేజ్ లకి ఇంటర్న్షిప్ అని వచ్చారు వాళ్ళు ఆన్లైన్ అప్పుడు మనకి ఫోర్ ఫైవ్ ట్ల బడింది ఇంటర్న్షిప్
ఆ ఆ
అట్లా మళ్ళీ ఇప్పుడు సెవెన్ థౌజండ్ ఏస్తారని వచ్చినింది
అవునా ఎం సీ ఏ వాళ్ళకు మాత్రమేనా
అట్లేం లేదు ఏ ఎవరైనా బీటెక్ ఎం బీ ఏ ఎం సీ ఏ
మరి నాకూ చెప్పచ్చు గా నేనూ చేస్తా ఉంటి
ఇంకా ఇప్పుడే కాదు ఇంకా ఈ రోజే వాళ్ళు వచ్చి అడిగినారు ఫోన్ నెంబర్లు ఇచ్చినారు సాయంత్రం ఫోన్ చేస్తాం
ఆ వాళ్ళకు ఫోన్ నెంబర్ ఇవ్వాలా ఉనాది
కాదు కా గ్రూపు ఎల్లరు సిఆర్ గ్రూప్ క్రియేట్ చేస్తారు ఆ గ్రూప్ లో మనం ఉం ఉంటాం కదా అంటే నీ నెంబర్ నేను యాడ్ చేస్తానులే మళ్ళీ మా గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తారేమో
అట్లా ఏమన్నా ఉండే చెప్పు
అదొక్కటే ఈ రోజే వచ్చింది ఈ రోజు కూడా ఎసుకే పోయిదాం అనుకున్న కాలేజీ నుంచి ఎందుకు ఇరుక్కొని సారులు బయటంటే ఇంట్లా ఈనడానికి పోయినా
అందుకే ఆ పీజీ లో ఊరుకొని ఉండే బదులు కాలేజ్ వలా అనేది
ఆ అదే గ్రూప్ క్రియేట్ చేస్తాము అన్నారు ఏమన్నా డౌట్స్ ఉంటే ఫోన్ చేయమన్నారు వాళ్ళకి తెలుగొచ్చు
మేల అయితే
ఆ మీ ఏమన్నా డౌట్ ఉంటే చెప్పండి మేముేం మీ మీ నెంబర్స్ ఒకరికి షేర్ చేయము మిమ్మల్ని ఏం హ్యాక్ చేయము జస్ట్ మేము మాట్లాడదాం మీకు అంత డౌట్ ఉంటే ప్రొఫైల్ తీసేసుకోండి మీక ఏమంత తేడా అస్తే ముమ్ల్ బ్లాక్ చేయయిందని కూడా చెప్తున్నారు సను
మేలే అయితే జన్యూన్న్ వాళ్ళు
ఆహా
ఈ దేని గురించి అసలు ఇంటర్న్షిప్ తీ
మనం కోర్స్ మని ఇష్టం మనం ఏదైనా పెట్టుకోవచ్చు అక్కడ అది అప్లికేషన్ ఇస్తారు మనము నీకు ఇష్ట ఇష్టమని ఏ కోర్స్ కావాలో ఆ కోర్స్ ఇస్తే వాళ్ళు ఆన్లైన్ క్లాసులు చెప్తారు
అవును డబ్
ఇంత అమౌంట్ అని వేస్తారు రు ఆఫ్ వాళ్ళకిచ్చి ఆఫ్ మనం తీసుకోళ్ల
ఓహో అట్లనా
అప్పుడు ఇంటికి మనకి ఎట్లా పడింది అది
ఆ సేమ్ అట్లే
సేమ్ అదే ఇది అప్పుడు మన క్లాస్ ఇన్లే ఏమిన్లే అయినా కూడా డబ్బుల్ పడిందా అందు తే ఎందుకు వదు వదులుకోల్ల అని చెప్పి
మరి నువ్వు అది గ్రూప్ లోకి యాడ్ అయితే నన్ని యాడ్ చేయట్ల
ఉమ్ చెప్తాలే
ఉమ్ బెకా
ఉమ్
ఇంకేం మరి మార్నింగ్ ఏం తిన్నావు
మార్నింగ్ దోశ తిన్నా నువ్వేం తిన్నావ్
ది ఆ రాగి రొట్టె
బ అందరూ తిరుపతికి పోతన్నారు మా చెల్లెల్లు వాళ్ళంతా అందరు
మరి నువ్వు పోవచ్చు కదా
పోకలేదు మా పిన్ని వాళ్ళతోనే పోతున్నారు లాస్య వాళ్ళ బాబాయి
మరి ఇంకేమి పోవచ్చు కదా ఎట్లా ఖాళీనే
పోలేదు కొన్ని కారణాల వల్ల
ఉమ్
నెక్స్ట్ వీక్ పోతా
ఉమ్ నెక్స్ట్ వీక్ ఆ ఖాళీనే లే పోయి రాచ్చు
మీకు మీ
ఇ మాకు ఇంకా ఏం చొప్పులా ఏం సిల్బర్స్ అయితే కదా ఇంకా అందరు సెకండ్ యూనిట్ లో ఉన్నారు
హ హ మా కాంటిన్ నిట్స ప ఫైవ్ యునిట్స్ ప
ఆ
వల్ క అంతా
న్నారా ఎంబిఏ వాళ్ళు ఏమన్నా కనిపిస్తున్నారా
ఆ టిసఎస్ కి ఓ పాప వస్తాంది నే నకే
అంతేనా
హ్మ్ ఎవరైనా రాచ్చు అన్నారు అబబు ఒకటే వస్తాంది
ఎవరా పాప
ఏమ తెల్లు ఇందు పేరు చెప్ప పేరి పాప శ్రు శ్రృతి ఏందో పేరు చెప్పడం మర్చి పన్ చూతే రడు సకత
ఊ కొనుకుల్ల నీళ్ళు కన్ఫర్మ్ మ్యాండేటరీ అంటున్నారు మండే నుంచి ఆ అది ట్రైనింగ్ కాదు ఆ
ఆవ్
మాకు ప్రాజెక్ట్ అయిపోగొట్టుకొని డేటా కలెక్షన్ అంతా అయిపోగొట్టుకొని మండే నుంచి కాలేజ్ కి రండి రెగ్యులర్ గా అని అన్నారు
అవునా
ఆ మీ షార్ ఏమన్నారు
మా సార్ ఈ దాని గురించి ఏం అనలేదు ఇది టీ సి ఎస్ గురించి ఆ వాళ్ళకు జష్ టూ ఆ యప్ప ప్రిన్సిపాల్ ఉంటాడు కదా హెడ్ కాలేజ్ హెడ్ మీరేం నేర్పీలేదా ట్ల అనుకుంటారని ఆడ వచ్చి పనుకోండి అంటన్నాడు
ఆహా హు
చూడు తిక్క నా కొడుకు ఆడొష్టిపా ఈడు ఈడుండేది ఖాళీగానే గ అదే ఆడ ఉండండి ఎట్లా సిలబస్ అయిపోకపోయినా అయిపోయింది అంటారు కదా మీ వాళ్ళు అని
ఊ ఊ ఊ సరిపోయింది వాళ్ళే అట్లా చెప్తే
ఆ ఏంది సీరియస్గా తీసుకోరులే
ఏదో మనకు సర ఏం రాలే సరిగ్గా
అదే ఏం నేను మా పిన్నిని అడిగిననా మా పిన్న కూడా జాబ్ చేస్తాం మా బాబాయి పిస్తాడుకదా మ పిన్ని ఏం అంటతండి అంటే నువ్వు జాబ్ తెచ్చుకున్నా ఇంకా సంపాయిళ సంపాయిల్ళ అని అనుకుంటావు అప్పుడు నీకు ఇంకా ఎంజాయ్ చేసేంత టైం ఉండదు ఇప్పుడు చదువుకుంటాను ఎగ్జామ్స్ అయిపోయినాయా ఎంజాయ్ చేసినామా పనుకొని నిద్ర పో ఇంటికి పో కొన్ని రోజులు హాస్టల్లో ఉండు కొన్ని రోజులు ఫ్రెండ్స్ తో పో నీక ఏం వచ్చిందని ఇప్పుడు సంపాలని నీకు సర్టిఫికేట్ కూడా రాలే ఇంకా ఎందుకు నీకు అంత
అంతే కదా ఉ ఇంకా మీ బాబాయ్ ఉన్నాడు చూసుకుంటాడు ఎట్లా
చేసేదైతే మనమే చేయాల జాబు ఊరికే రెఫరెన్స్ పెట్టిస్తాడు ఆ అదే మా పిన్ని అంటంది ఇప్పుడు నేను చూడు జాబ్ తెచ్చుకొని చెయాల చేయ్యాల జాబ్ ఉంటది ఇది చేయాల అది చెయాల పొద్దున్న వంట చేసుకొని మళ్ళీ జాబ్ చేసి అన్ని చేయలా అప్పుడు నీకు టైమ్ ఉండదు ఇప్పుడే నువ్వు ఎంజాయ్ చెయ్యి ఇంకా జాబ్ చే జాబ్ కొన్ని నెలలకి ఇంక పెళ్ళి చేసేస్తారు ఒక టూ త్రీ ఇయర్స్ కి అందులో మనం ఏదో ఒకటి సంపాదించు కొల కదా
సరిపోయితంది ఎంత కానీ జాబ్ లేకోకుండా ఇంట్లో ఖాళీగాంటే అప్పుడు ఇంకా అసలు చాలా భడైతంది
అందుకే అందుకే ఏం బి ఎ అయిపోయి అట్లా జాబ్ రావాలా అనేది లేకపోతే ఇంటికి వచ్చేసినామే అనుకో ఏం చేస్తానావు ఏం చేస్తా స్తానో ఏం చెస్తానో అంటారు అందరూ
ఇప్పుడు మాకు మేలో అంట సర్టిఫికేట్లు అన్ని వచ్చేది
ఆ
అనంతపూర్ లో నా తమ్ముడు లాస్య వల్ల అన్న సంసిద్ధని ఒక స్కూల్ ఉంది స్కూలు అం ఫెయిల్ అయిన వల్లి అంట
ఆహ్ హా
అందుకు ఒక్కొక్కరికి స్టార్టింగే ఫిఫ్టీ ఫిఫ్టీ ఫోర్టీ అట్లా ఇస్తాన్నారంట
అలే
అందుకు య ఒకసారి ట అది కూడా ట్రై ఊరికే అట్లా కొన్ని రోజులు పోదాం జాబ్ వచ్చే వరకు అని అనుకున్నా
అది మేలు ఐతే నీకు దగ్గరే పోవచ్చు
ఊ కొన్ని రోజులు చేసేకైతే సాఫ్ట్వేరే చేస్తాది ఊరికే జస్ట్ అట్లేస్తా
ఎంతే స్టార్టింగ్ ఎంత వాళ్ళు
ఫార్టీనే నర్సరీ కి వాళ్ళకి ఎంత తెలుసా నా మ మా పిన్ని కొడుక్కి సీట్ వచ్చిందిలే అక్కడ నర్సరీ కే లక్షన్న రంట నర్స్
అమ్మ ఇగా హా
ఊ సీట్ వచ్చింది గవర్నమెంట్ నుంచి అప్లై చేసుకుంటే మనం డిగ్రీ ఎట్లా అప్లై చేసుకున్నాం అట్ల వాళ్ళకు కూడా బడు తే సెవెన్ టు సిక్స్ ఇయర్స్ ఆ టూ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి ఒక సీట్ వస్తాది అట్లా అంత పెద్ద స్ ఊళ్ళో వచ్చింది మొత్తం అన్ని ఫ్రీ నే బస్ ఫీజు ఒకటే కట్టుకోవాల వాళ్ళు ఊ మా బాబాయ్ వాళ్ళ తోట పక్ క్కనే అది స్కూల్ కూడా
మరి ఇంకా మేలు అసలు
ఆ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ లాస్ త కూడా అప్లై చేసినాం ఇద్దరికి సేమ్ స్కూల్ వస్తే ఇంగ మంగ మా బాబాయి వదిలేసి వస్తాడు బైక్ లో ఇంగ దానికి కూడా బస్ ఫీజు కూడా కట్టుకోకుండా
ఊ సరిపోతుంది అక్క
చర్స్ రోజూ ఫైవ్ టైమ్స్ కాల్ చేస్తారు చదువుకుంటున్నారా ఏం చేస్తున్నా రు అని
ఓహో
ఆ రోజుకి ఒక ఐటెం ఓకే టాంక్ యూ
యాం జూ